లో
హలా
ఉ తిన్నవా
తిన్లేవ్ తినాల నువు
తినాల తింటాన నేను కూడా
ఆ పోవాలా ఇప్పుడు ఇంగ జా తనికి ఆఫిస్కి ఎందకు
తొమ్మిది ఎనిమిదిన్నరకళ్ళ స్టా
మేము కూడా పోవాల తిని ఇగ కాలేజీకి ఏ నీను పోసుకొంటండూ చపాతి ఏందో అబ్బా క్యారెట్ అనుకుంటా
ఆ ఎవరు నీళ్ళు పోసుకున్నాడు
మీ తమ్ముడు
ఉ వాడు చిన్నోడు
వాడు కూడా దూర్నిడు దానిలేకి పోసుకుంటాడేమో ఒగలా
నిండా వాంగ్ నిండా వెట్లేదా ఊళ్ళో
ఎందుకు వేట్లే ఫ్యాన్లు లేవు ఏం లేవు కాలేజీ ఏలో ఫ్యాన్లు ఉన్నాయి కానీ కరెంట్ కరెంట్ ప్రాబ్లం
మీరు అడగండి సార్ ఫ్యాన్ రెండు ఎక్స్ట్రా పెట్టండి అని
చెప్తే ఆడపిళ్ళ ముందు ధైర్యం చేయాలి కదా చెప్పాలంటే అల్లాకి
ఏముందే చొప్పేకేమి డబ్బుల్ గట్టి ఆ
ఊ డబ్బులు గడుతన్నారు అంతే కొంతమంది కౌన్సిలింగ్ వాళ్ళు ఉన్నారు గదా
ఆ
డబ్బులు గట్టేది మ్యానేజ్మెంట్ వాళ్ళొగటే
అదే అండి అడగండి
అడగల్ల ఇగ అడిగేకి వీల్లు ముందు ఫస్ట్ ఫస్టు ఎవరడగాలంటే ఇబ్బుడు క్లాస్ లో వాడు ఉంటాడు టిఆరు వాళ్ళు బొయ్ త్ అడగల్ల
ఉ ఎవరు మీ క్లాస్ లో సీఆరు హలో హలో హలో హలో హలో హలో హలో